ఆ అంటే ఫోన్ లో ఇనిపియాలే బయటపిస్తూ నేను ఈ రోజు
అంటే మంచిదే కదా ఫేస్ క ప పప్పాయ
ఆ పప్పాయ మంచిది గ్లో వస్తది
ఉమ్
అందుకే తింటా నేను ఎక్కువ
ఫేస్ కి పూసుకునేది నేను అడిగింది
ఫేస్ పూ పూసుకో పూసుకోవాలనిపిస్తే ఎవడుపలే నిన్ను
మంచిదమ్మా నన్ను ఎవడ ఆపుగలర్లే
అబ్బా
ఏమైందా
తో కాటుకు తుడిచేస్తున్నా నల్లగా ఉంది
ఉమ్ చిన్నగా
అంతే నేను పెట్టుకుంటా తుడిచేస్తా
ఉం
ఇంకా నువ్ కూడా సాయంత్రం ఆమ్లెట్ వేసుకో
ఏమోలే
ఏమి
అప్పుడికి చూద్దాం
సాయంత్రం అవును నిన్న సాయంత్రం ఏం పెట్టింది
పప్పుల్స్ మీ ఊర్లో ఏమంటారు దాన్ని అ పొట్టయనిన కి చెప్తే అదేం కోరాలింది హేహే
పప్పులుస్ అని అంటారు అలా మే అలా అని ఎలా చెప్పాలి అలా అ తిప్పతా మాట్లాడతారు చూడు ఇంగ్లీషు ఆల్ షడ్డు రోల్ అనిది జూడు ఆమె గూడా ఏదో వీడియో లో చెప్పింది కదా పుప్పుల్స్ అనే అంటారు దీన్ని బాగుంట్టది అనే
ఆంగాదు
ఆమె చెప్పింది.
అనింద్ ఆమె కాదు. ఆహా
అన్నోళ్ళకి ఆ వీడియో చూపియి అంటున్నా.
ఓకే ఓకే
మన సైడ్ అయితే అదే అంటరు.
హుహ్
బాగా ఇంటికెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టుంది. నిన్న ఎందో లంగా ఓని ఏసు కొనింది.
స్టేటస్ పెట్టి ఆమ కాదు అనింది.
హు
గా మన ఫోన్ ఇచ్ ఫోన్ తీసుకపోయింది చూడు రాత్రి అచ్చి.
ఆహా ఆమే
నిన్నా ఫోన్లా అ ఆమె చెప్పింది.
వళ్ళదేం ఊరు అసలా.
వాళ్ది ఏమోరే యాదో అనంతపుర్ అయింటది లేపోతే మదన పెళ్ళి అయిం లే
ఆ అందరు ఆవోల్లే ఆ ఊరంతా ఆవోల్లే.
ఆవోల్లే
నెల్లూరోళ్ళు మనం తప్పితే ఎవర్లేమే.
ఒక అమ్మాయి ఉంది నిన్న అక్క దగ్గరకి ఒక అమ్మాయి వచ్చింది.
నెల్లూరా ఆహా.
ఇది కోడూరు బీచ్ ఉంది కదా అటు సైడ్ అంటా. ఆమెది కూడా నెల్లూరే కదా.
హ్ కని ఆమె చెప్పట్లేదు కదా.
నాకు తెలుసు అక్క నీది నెల్లూరని అంటే ఎలా తెలుసు అని చెప్పింది. అన్న చెప్పాడక్క అంటే అవునా అనింది.
ఆహా
అయితే నెల్లూరులో ఎక్కడక్కా అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే అంట.
అహా
హుహ్
ఏమో నీకు అబద్దం చెప్పింది ఏమో.
ఆర్టీసీ బస్టాండ్ అనా ఆ ఆర్టీసి బస్ స్టాండ్లు ఎన్ని ఉన్నయా. ఆహా
అ పేరే తప్పు చెప్పింది అప్పుడు. నీకు తెలుసాంక నాకు తెలీదు.
హ్ నాకెట్ట తెలుసు మా అక్క వాళ్ళకు తెలుసు లాకపోతే నాకు
అదే నీకు అట్లా తెలుసు నాకు అస్సలు తెలీదు అంటున్నా.
హ్ స
బంగారు రేట్ చూసుకుంటా ఉంటా రోజు నేను.
ఉ చూసుకుంటా ఉండు.
చూసుకునేది కొనేదిలా, పెట్టేదిలా
ఉహ్
ఎంత అయింది టైం రెండున్నర అయి
టూ టెన్ అయింది.
అమ్మో రెండు పదయిందే నేను డ్రెస్ మార్చుకుంటా ఈ లోపు. పిలవ లేదు.
ఒకే ఒకే చేంజ్ మాడు.
ఊ అవుతున్నా అవుతున్న
ఉహు
ఏంది ఈ రోజు ఎంత తొందరగా అయిపోయింది టైం అసలు తెలియనే లేదు నాకు
ఉ వేరే లోకంలో ఉన్నావులే ఈ రోజు నువ్వు
ఆ ఉన్నా తాగేసి వేరే లోకంలో ఉన్నా
అదే ఈ లోకంలో ఉన్నావు అందుకే నీకు తెలిట్లే టైము ఉ
భయం ఎందుకో భయం వతుంది
నువ్ ఎత్త్త బాకు కేనా ఆడుకోమంటేనా నన్ను ముందే నాకే ఎట్టెట్టు నన్ను ఇంకా భయపెడ తున్నావు నువ్వు
భయంగా ఉంది ఎందుకు
నువ్వు కావాలని అంటున్నావు కదా అనుగంటే మా భయ ఉంది భయంగా ఉ నాకు ఇంకొంచం భయం పెంచడానికి కదా నువ్వు ఇలా చేస్తున్నావు
రోజైనా ఏ రోజైనా చెప్పాన నాకు భయంగా ఉందని
అదే ఈ రోజు నిన్న కూడా చెప్పినట్టు
అదే ఈ వారం నుంచి ఈ వారం నాకు మండే నుంచే బాలేేదు ఈ వారం అంతా ఈ రోజు ఎట్లా ఉంటుందో మరి
మంచిగా అయిపోదులే మంచిగా అయిపోద్ది
అయిపోతే బాగున్ను
ఉ
అలా ఊడికి శబ్దం ఫేవరెట్ కదా ఊడికి ఊరికే సెలవులు ఇస్తుంది
ఆ మాత్ర అమ్మా ఇతను ఆ పేరు మాత్రం ఎత్తను ఆ పేరు మాత్రం ఎత్తను ఓడు పేరు మాత్రం ఎత్తను తెల్లారుతుంది నీ తెలివి
ఏం కాడు
ఉమ్ అరికాల్లో ఉంది నీది అరికాల్లో కూడా ఉందో లేదో నిజమే
నాకు నిన్నలాగ ఉంది వీకెండ్ నిన్నే కదా సండే అయింది అప్పుడే ఎలా వచ్చిందబ్బా నేదిడే అనిపిస్తుంది
చెప్పేది వేరే లోకల్లో ఉన్నావు నువ్వు అందుకని నీకు తెలియట్లే
ఊ తెలిట్లా ఏందో పో
బాగుంది సినిమా చూసేసా ఉ
సినిమాల మీద ఇంట్రస్ట్లు ఇంతకు ముందు
నేనైతే పగలబడి చూసేదాన్ని
నేను కూడా ఇప్పుడోస్
ఇప్పుడు ఆ సినిమానే చూడట్ల భక్త మహాశయలు ఉంది ఏదా మా ఆడవాళ్ళు మగవాళ్ళు సంథింగ్
ఏం సినిమా అదా
మాస్ మాస్ అయింది
ఆ
భక్త మహాశయలేస్ సమంతింగ్ ఉంది మూవి నేమ్ ఆ సినిమా ఇప్పుడు చూళ్ళా నేను అది ఆల్రెడీ వచ్చేసింది జీప్ పైలో ఆ నీంటవాళ
ఇట్లా
ఉ అది ఇప్పుడు నించో చూద్దాం చూద్దాం చూద్దాం అనుకుంటాన్నం విత్తులవ్ వచ్చింది నెట్ఫిలక్స్ లో నేను చల్లే రేపు చూద్దాం రేం చూద్దాం అనుకుంటా నైట్ చూసా చూసేద్దాం లే సినిమా ఇంకొక సినిమా కూడా వచ్చింది కొలవేరి కొలవేరి ఉన్నాడు కదా ఆయన ఆయన సినిమా హిందీ సినిమా
ఏందో ఏం సినిమాలో మా మా నాన్నమ్మక ఏమన్నా చెప్ప చెప్పననుకో ఏ మా అమ్మమ్మ మా అమ్మ పొంగమాలని సినిమాలు అంటుది
రేపు ఒక సినిమా రిలీజు
ఆహా ఒక సినిమా ఎంది
సిఎం సిఎంది
మన ఆంధ్ర ఆంధ్ర ఉప్ప సీఎం ఉన్నాడు కదా
తె లేద ఏంటి ఒళు కూడా సినిమాలు తీస్తారా ఒళు కూడా హీరోలు అయిపోయారా
హలో అంద అంద్ర సిఎం ఎవరిే
అయన పేరు చెప్పకూడదు కదా
సీఎం ఉన్నారు కదా జనచన పార్టీ చె ఏం తెలిదు ఏం తెలిచ్చా ఆయన కూడా సినిమాలు తీస్తడా అంట
ఆయన తెలుగులో అదంటారు అ
ఇంగ్లీష్లు ఏమంటారు కూడా మర్చిపోయా ఏమంటారు ఇంగ్లీష్ులో మర్చిపోయి ఆ డిప్యూటీ సీఎం అవున్న తెలుగులో ఆడుతుంటే నాకు
అ గుసిమ చల్లి అట్లీస్ట్ ముఖ్యమంత్రివ దైనా తెలిసింది పో తల్
మా ఆయన అయితే సినిమాలకు పోతాడైయితే
రేపే రిలీజ్
ఆహా
నువ్ చెప్ప జుడిందా కా అమ్మాయి మీద క్రష్ అమే కూడా ఉంది దీంట్లో ఉ
అప్పుడు నాకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను బీటెక్లో ఉన్నాను అనుకు కుంటా అనుకుంటా గుర్తులేదు అప్పుడు మా క్లాస్ బాయస్ ఆ హీరో బలే ఉన్నాడు కదా అంటే నేనుండి అవును అందరికి హీరో నచ్చిన నాక ఎంటి హీరోయిన్ నచ్చింది నాకు హీరోయిన్ బలే కివ్ట్ ఉంది అంటే నువ్వు తేడానా
రివర్స్ కదా ఓళ్ళకి అమ్మాయి క్రష్ అవ్వాలి నీకు అబ్బాయి క్రష్ అవ్వాలి వాళ్ళకి అబ్బాయి అబ్బాయి నచ్చాడుగా వాళ్ళు తేడాని అనాలి నువ్వు
జరో ఉ ఉ ఆయనకు ఏదో అందగాడ అని చెప్పి పెద్ద ఇది కూడా ఉందంట కదా
ఆహా ఏమో అయితే కానీ డీసెంట్ గానే ఉంటాడు పద్ధతిగానే ఉంటాడు రెస్పెక్ట్ ఇస్త వత్తడు
అవును
మ్మ్ హ్హ్
అంటే ఇంకా హీరోలకి రోజులు అట్టా అట్టా అందరు అయిపోతారు ఇంకెవరురారు ఇంకెవరిని రానివ్వరు తోక్కెస్తారు ఇప్పుడు తొక్కుతాళ్ల మేగాస్టారా
ఆ ఆయన ఎప్పుడో ఎప్పటినుంచో తోక్కుతున్నాడు అన్ని తొక్కులు తొక్కులు తొక్కులు తొ సరే తియ్ ఉంటా